నమస్కారము అండి
ఆహా అయితే మేడము మీరు ఈ రోజు మీ వా ఈ రో ఈ రోజు వాతావరణం ఎలా ఉన్నది మేడం మీ మీ సైడ్
మా సైడు వర్షం పడక బాగా ఎండ ఉందండి ఎండ ఉంది పా అవునండి బాగా ఎండ బాగా ఉడకవుతా పోస్తుందండి
అయితే దీనికి ఏం చేస్తే బాగుండని అని మి ఉద్దేశం మేడం అంటే ప్రకృతి చెట్లను పెంచాలి కదా మేడం
అవునండి చెట్లని పెంచుతనే మనకు వాతావరణం చల్లగా ఉంటదండి
ఏది మేడం మీ ఊర్లో మీ మీ ఊరిలో ఏంటిదంటే ఏమన ఫ్యాక్టరీస్ అలా ఏమైన్నా ఉన్నాయా మేడంమ్
ఉంది కదా అండి ఎస్పిఎం ఫ్యాక్టరీ ఒకటి
ఓకే కాలుష్యం బాగుంటదా మేడం అంటే
ఆ ఉంటదండి ఏ లేదు బాగా ఉందండి కలుసం
ఆహా అవునా మేడం
అవునండి
పొగ ఎప్పటికి వెళ్తూనే ఉంటందా మేడం స్మెల్ ఏమన్నా వస్తదా లేకపోతే
కదండి
స్మెల్ వస్తుందా మేడం బాగా స్మెల్ అంటే డే టైమ్ లోనా ఈవినింగ్ టైమ్ లోనా
నైట్ వస్తది డే కూడా వస్తదండి
నైట్ కూడా వస్తుద డే కూడా వస్తద అది ఏం ఫ్యాక్టర్ మేడమ్ అది పేపర్ మ మిల్
పేపర్ మిల్లే అండి
కే అండి ఆహా ఓకే ఓకే మేడం అంటే ఇచ్చి నేను ఒకటి విన్నాను మేడం మీది ఏదైతే పేపర్ మిల్ ఉన్నదో అందులో ఎలా అంటే అంటే ఫస్ట్ ఆట ఒక ఐదు సంవత్సరాలు లేకపోతే ఎనిమిది సంవత్సరాల క్రితము ఇప్పుడు విన్నాను ఆ పేపర్ మీల్ గురించి ఇక ఏంటిదంటే పిల్లలు చదువుతారు కదా మేడం
అవునండి
ఎవరైతే ఎంప్లాయీస్ వాళ్ళ పిల్లలు చదువుతారో వాళ్ళకు బుక్స్ అనేది డి స్టిబ్యూట్ చేస్తుండేనటా మేడం వాళ్ళకు బుక్స్ అనే డిస్ట్రిబ్యూట్ వాళ్ళకు బుక్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తుండేనట ఎలా అంటే ఇప్పుడు ఇప్పుడు ఎవరెవరైతే ఏమే చదువుతారో వాళ్ళది ఐడి కార్డు తీసుకొని పోవాల మేడం తీసుకొని పోతే అంటే సంవత్సరానికి ఒక అబ్బాయికి ఎన్ని పడతాయి ఒక అమ్మాయికి ఎన్ని పడతాయి అంటే ఇప్పుడు ఒక స్టూడెంట్‌కి ఎన్ని పడతాయి అంటే ఒక ఒకొ కరికి ఒక పది పది బుక్లు ఇస్తుండేన ఇన్నాను మేడం పది ఎనిమిది బుక్కులు ఇట్లా ఇస్తుంటే పది లేదా ఇట్లా ఎనిమిది బుక్ లాని ఇస్తూ ఉండే అని ఇన్నాను మేడం అది ఇప్పటికీ కొనసాగుతున్నదా లేకపోతే ఇప్పటి కొనసాగుతున్నా
బంద్ అయిపోయింది అనుకుంట అండి
చానా మంచి క్వాలిటీ ఉంటదట పేపర్ మేడం
అవునండి
అంటే పేపర్ క్వాలిటీ పేపర్ క్వాలిటీ అనేది చానా బాగుంటాదట మేడం నిజమేనా మీరు చెప్ మాది
అవునండి‌అవు
ఎ ఎందుకు ఎందుకు మానేశారు మేడం ఎందుకు ఎందుకు మానేశారు మేడం ఎందుకు ఇస్తలేరు ఇప్పుడు మరి
ఏమో ఎందుకో అండి తెలియదు ఇంతము ఇవా బా
ఓకే కానీ కానీ చానా ఏంటిదంటే ఇక్కడ పేపర్ అనేది ఆల్మోస్ట్ విదేశాలకు ఇక్ ఇక్కడ పేపర్ అనేది ఆల్మోస్ట్ విదేశాలకు కూడా వెళ్తుండే అని ఒక ప్రచారం ఉన్నది మేడం
అవునండి ఇంతకు ముందు ఎళ్తుండే అట ఆ పేపర్ తోటి అన్ని చేస్తుండే ఈ మధ్యలోనే బంద్ అయిపోయిందండి అది పేపరు
ఈ మధ్యల్నే బందయీ
అవునండి లేకుంటే బుక్స్ వస్తుండే మంచిగా పిల్లలకు
ఆ మేడం
మం టుండుండే
అవునా మేడం అయితే ఇప్పుడు ఇంకా ఇంకేమైనా ఇంకేమైనా ఫ్యాక్టరీస్ ఉండెనా మేడమ్ మీ దగ్గర ఇది ఒకటే ఫ్యాక్టరీయా
ఇది ఒకటే ఉందండి ఇంకా ఏం లేవండి
అప్పట్లో సర్సిల్ కాటన్ మిల్ అనేది ఏమో ఉండేగా మేడం అది
అది ఇక మేం చూడలే అండి మేము చిన్న కూడే మాకు మా తాతలప్పుడు ఉండే అట అది మాకంతా జ్ఞాపకం లేదండి దాని గురించి
అంటే మీరు ఏదైతే చూసారో మీరు దాని అయితే ఇప్పుడు దీపావళికి దీపావళికి లేదా అలా కంపెనీ సందర్శన చే పిస్తుండేనట కదా మేడం అది కూడా నిజమేనా
అవునండి
కంపెనీ లోపటికి వెళ్ళడము వాళ్ళు ఎవరై తే వస్తారు వాళ్ళకి స్వీట్స్ పంచడము వాళ్ళకి ఒకసారి కంపెనీ మొత్తం చూపెట్టడము అలా జరుగుతుండెనట నిజమేనా మేడం అది
అవునండి నిజమేనండి ఈస్తుండేట అండి
ఆహా మీరప్పుడు వెళ్ళానారా మేడం కంపెనీలోకి ఇప్పటికి ఎప్పుడన్నా తీసుకొని వెళ్ళడం అనే జరిగిందా
మా మా మ్యారేజ్ కాక ముందు వెళ్ళానండి నేను మా తాత తీసుకెళ్తుండే
ఆహా మీ మ్యారేజ్ కాకముందు మీరు వెళ్లారు మీ తాతగారు అనేసి తీసుకొని వెళ్
తీసుకెళ్తుండే అవును అవునండి
ఆహా ఎలా ఎంతో ఎంత పెద్దగా ఉంటదా మేడం ఫ్యాక్టరీ
అవునండి బాగా పెద్దగా ఉంటది బాగా జనాలు వస్తారు చూసేటందుకు మస్తు అలంకారం తోటి మస్తు డెకరేషన్ ఉంటదండి
ఆహా అలంకరణతో డెకరేషన్ ఉంటదా మేడం
అవునండి బాగా మస్తు మస్తు రెడీ చేసి ఉంచుతారండి
ఆహా ఓకే ఓకే మేడం అంటే అంటే కంపెనీని అనేది మొత్తం ఏంటిదంటే అలంకరణ చేస్తారని మీ ఉద్దేశం అంతేనా మేడం
అవునండి
మ్మ్ హు ఆ రోజు ఎలా ఉంటాది మేడం ఒక పండగ వాతావరణంలా ఉం
ఆ మస్తు వుంటదండి బాగా పండగలెక్క మొత్తము ఒక కళనే వేరు ఉంటదండి దాంది
ఆహా అవునా మేడం మళ్ళీ మ మళ్ళీ అటువంటి అవకాశం వచ్చే సూచన ఏమైనా ఉన్నదా అండి ఇప్పుడు ఈ మధ్యలో
ఏ ఏమో అండి ఇప్పుడు అంత అయితే లేదు ఏమి కూడా
ఇప్పుడు అటువంటి సూచన లేదా మేడం ఇప్పుడు
లేదండి
ఎందుకు మేడం కంపెనీ వారు యజమానం వారా మారారా లేకపోతే ఎలా అన్నట్టు మరి
మారారండి మారితేనే ఇది మొత్తం మారిపోయింది లేకుంటే ఫస్ట్ లెక్క ఉంటే ఇదంత ఎందుకు మారుతుందండి
అంటే ఫస్ట్ లేక కంపెనీ యజమాన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచిగా చూసుకున్నారా మేడం అంటే కార్మికులను మంచిగా చూసుకున్నార బాగా చూసుకున్నరా వాళ్ళు
చూసుకుంటూండే అట అండి ఇప్పుడు మారినందుకు ఇప్పుడు కొత్త కొత్త నెంబర్స్ వస్తున్నారు దాంట్లో పనిచేయడానికి ఎక్కనేండి ఎక్కడ నుండో పిలిపిచ్చి చేయిస్తున్నారు పన్లలకు వాళ్ళు సరిగ్గా ఎక్కడ కొత్తోళ్ళని ఉంచుకుంటున్నారు పాతోళ్ళని తీసేస్తున్నారు
మ్మ్
ఆ అని అంటే అన్ అంటే స్ ఎవరైతే నివాసులు ఉన్నళ్ళకో వాళ్ళకు వాళ్ళకిస్తలేరా మేడం
అహా లేదండి ఇప్పుడు
అంటే నివాసం నివాసం ఉన్న వారికి ఇస్తలేరు
ఇస్తలేరు కొత్త బయటోళ్ళని పిలిపిచ్చుకొని పనులు నడిపిస్తున్నారండి
కనీ అలా చేస్తే అలా చేస్తే అలా అలా చేస్తే అయితే నేనేమంటున్నాను మేడం అంటే నేనేం నేనే నేనేమంటున్నాను మేడం అంటే ఓకే కానీ ఎంటిదంటే సిరస్సు ఉన్న వాళ్ళకే ఇస్తున్నారా వేరే వారికి ఇవ్వట్లేదా
ఆ లేదండి
ఓటర్ ఫామ్ ఓకే ఓకే కానీ ఇవ్వాలి కదా మేడం ఎందుకంటే లోకల్ వాళ్నే చూసుకుంటే కదా మేడం ఏమన్నా వాళ్ళలకు అది కొంచెం బాగా అనిపిస్తది ఎక్కడి వాళ్ళనో వచ్చి ప్రోత్సహి సే మరి ఎందుకు మేడం మీ దగ్గర నిరుద్యోగత బాగున్నదా నిరుద్యోగత
అంటే ఇక్కడ వేరే ఫ్యాక్టరీస్ ఏం లేవు ఇక్కడ ఏం పనులూ దొరకాయి కదానండి ఇంకా ఇక్కడ అట్లా అన్ని ఇంకా వీళ్ళు ఏంది పనులకు ఇబ్బంది పడుతుంటారు అట్లా
ఆహా అవునా మేడమ్ మీ దగ్గర ఎస్ఐఆర్ నడుస్తున్నధా మేడం
ఏంది ఆ నడుస్తుందండి
ఎస్ఐఆర్ నడుస్తందా
నడుస్తుంది నడుస్తుంది ఇప్పుడు ఇస్తున్నారు కదా
కార్
మీ దగ్గర నడుస్తుందండి
ఆ గడుస్తుంది మేడంమ్
మీకు ఇచ్చారా
ఆ మాకు ఇస్తున్నారు అంటే మా అంగన్వాడి అంగన్వాడి టీచర్ గారు ఏంటిదంటే ఫామ్స్ అనేది మాకు ఇవ్వడం అనేది జరుగుతుంది మేడం అంటే వాళ్ళు నింపుతారు వాళ్ళు ఇస్తారు కదా మేడం మనకు అంటే దాన్ని ఏమంటారు మనకు వాళ్ళు అంటే సబ్మిట్ చేసి ఇది మనం ఎస్ఏఆర్ నింపాలట మేడం అంటే దీని ఉద్దేశం ఏంటిదంటే ఎవరన్నా అంటే ఇప్పుడు వలసదారులు ఉన్నారా అనీ మెయిన్ ఉద్దేశం అట మేడం ఇప్పుడు వలసదారులు ఉంటే కనుక ఏంటిదంటే రెండు వేల రెండు సంవత్సరానికంటే అప్పటి నుంచేళ్ళి ఉన్న వాళ్ళందరూ ఇక్కడ పరిగణిస్తారట దాని తర్వాత ఎవరన్నా సిరతువులు వచ్చి ఉన్నారా ఒక ఇరవై నాలుగు నెలల్లో మన మార్పు వచ్చినదా ఎక్కడి వారాని నచ్చిడ వచ్చి ఉన్నారా వలసలా వేరే దేశాల వచ్చి కొందరు ఉంటారు కదా మేడం ఇట్లనే
అవునవును
ఆ అంటే వాళ్ళ కుటుంబీకులను వీళ్ళతోనీ యాడ్ చేస్తున్నారు మేడం యాడ్ చేసి ఏంటిదాం ఆహ విల్లు ఈ దేశానికి చెందిన వారే అని చెప్పి ఏంటిదంటే వాళ్ళు ఫార్మ్స్ అనేది విచ్చేసి వాళ్ళు అట్లా ఏంటిదంటే ఒక గుర్తింపు అనేది ఇస్తున్నారు దానికి గాను ఏంటిదంటే ఎస్ఐఆర్ అనేది కంపల్సరీ మేడం ప్రతి ఒక్క ఏరియాలో తప్పనిసరిగా చేసుకోవాలి ఒకవేళ ఆడవారు అన్నట్లయితే గిట నాన్న గారి ఓటర్ ఐడి నాన్నగారి ఆధార్ కార్డు తో లింక్ చేసుకోవ ఒకవేళ కో అంటే కొడుకులు ఉన్న వారయితే డైరెక్ట్ నాన్నగారితోనే చేసుకోవచ్చు అమ్మాయికి ఒక పెళ్ళయినా కూడా ఒకవేళ అమ్మాయికి పెళ్ళయినా కూడా నాన్నదే వర్తిస్తది కానీ బార్తది వర్తించాదు మేడం
ఎందుకు
ఎందుకంటే బ బర్తది వర్తించదు బర్తా ఇక్కడ ఉంటాడు నాన్నగారి నాన్నగారిదే వర్తిస్తది ఎందుకంటే నాన్నగారి ఓటు అనేది మీకు వంశపార పర్యంగా వస్తది మీ మీ బర్తది మీ వం శపారపర్యంగా ఇట్లా రాదు ఈ ఈ క్రమంలో రాదు మేడం ఆ క్రమంలో అస్తది
అవునా
ఆ ఇప్పుడు మీ మీ అయిన గారికి మీ అయిన గారికి ఏంటిదంటే మీ మామగారి క్రమంలో వస్తది మీకేంటిదంటే మీ నాన్నగారి క్రమంలో వస్తది ఎని ఇచ్ ఇదిచి ఇది చేపించడము ఇది ఫిల్ చేయడము మనమే చేయాలి మేడం రెండు ఫోటోలు కావాలి దానికి రెండు ఫోటోలు ఏదైతే మన డాక్యుమెంట్స్ అంగన్వాడీ టీచర్లు వాళ్ళు ఇస్తారో అది మంచిగా మనం ఫీల్ చేసేసి వాళ్ళకు ఇవ్వడం అనేది మన బాధ్యత మన హక్కు మేడం కంపల్సరీ చేయాలి ఇందులో ఎటువంటి దాపరికం గానీ ఏం లేదు మనం ఏం చేస్తున్నామో ఏంటిదో ఆ ఏది ఉన్నా కూడా జస్ట్ వాళ్ళు అడిగేది ఏంటిదంటే రెండు ఫోటోలు రెండు ఫోటోలు కావాలి మేడం ఒకటి ఫోటో వాళ్ళుంచుకుంట్ర ఆ రెండు ఫాస్ ఫోటో కావాలి ఒకటి వాళ్ళు ఉంచుకుంటరు ఒకటి మనకి ఇస్తరు వాళ్ళు ఉంచుకునేది ఏంటిదంటే వాళ్ళు అక్కడ సబ్మిట్ చేస్తాందుకు మనక ఏంటిదంటే వాళ్ళ సిగ్నేచర్ కొట్టి ఇస్తరు చాలా మంచిది మేడం మీతో మాట్లాడి నాకు చాలా చాలా మంచి విషయాలు దొరికినాయి నేను ఒక ఐదు నిమిషాల్లో మమ్మల్ని నేను ఇక్కడ టీచర్ ద్గ దగ్గరకి వచ్చానండి ఒక ఐదు నిమిషాలు నా పని ముగించుకొని నేను మీకు మళ్ళీ కాల్ అనేది చేస్తున్నాను సరేనా మేడం
ఓకే నండి థ్యాంక్ యూ
ధన్యవాదాలు మె
అ